హలో
చెప్పంనీ
నో ట్రాన్స్క్రిప్షన్ టాస్క్ చేసుకుంటున్నా ఫిఫ్టీ వచ్చినై ఆ అవి తొందరగానే అయిపోతాయ్ హాఫ్ అన్ అవర్ అంటే అది మనం మనం కదా ఇంకొకరితో మాట్లాడటం అదేమి ఉండదు మనమే చేసుకోవాలి తొందరణ అయిపోతై ఒక హాఫ్ అన్ అవర్ అవును ఫస్ట్ ట్వంటీ కే తెలుగులో రాయాలి అంటే ఒక హింట్ ఉంటాది నేను చెప్తా అప్పుడు ఆ నీకు రాయ రాకపోతే తెలుగు వాయిస్ తో మాట్ లా మాట్లాడచ్చాడ నువ్వు రాసుకో అన్ని కరెక్ట్ రావ్ మళ్ళా అల కొన్న వస్త్
కే కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ మాట్లాడితే మనం కూడా కరెక్ట్ మాట్లాడుత వస్తాది వాళ్ళు కొంచెం అటు ఇటు మాట్లాడితే పోతాది
వాళ్ళు ఎలా మాట్లాడినా కాని వాళ్ళది మనకు అర్థం అయితే కాదు కొంచెం కరెక్ట్ గా మాట్లాడినాం అనుకో అప్పుడు అర్థమవుతుంది దానికి కానీ వాళ్ళు ఎలా మాట్లాడేలో అలానే రాయాలి గీంత కూడా డిఫరెన్ట్స్ రాయకూ అంతే అయ్యా ఫస్ట్ ట్వంటీ కే అలా ఉండ తర్వాత ఆ ఆ ఈ అవళ అవి వస్తా ఉంటాయి మ అంటే మధ్యల వాటికి ఒక సబ్ సైట్ ఆ ఆ అవ్ను ఆ
టాస్కి కి హండ్రెడ్ ఆ
కాదు కాదు అది ఒక్కటి రాస్తే జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ అనుకుంటా
అంటే ఇప్పుడు ట్ంటీ రాస్తే
ట్వంటీ రాస్తే ఆ ఒక్క రెండీటికి రూపాయి అనుకో
అవునా
నాకైతే వచ్చినాయిలే అలానే అనుకున్నాను నే అయితే కానీ మనీ అంత పర్ఫెక్ట్ గా చెప్పాలి ఇప్పుడు మనము ఒక్క మినిట్ మాట్లాడితే టెన్ రూపీస్ ఇందులో కదా అలా కాదుందరూ వెనక్కి ఓట్లేని అడుగుదాం నేను టూ టూ సిక్స్టీ వేసిన వన్ ఎయిటీ రూపీస్ వచ్చిన్నాయి
కాల్స్ ఆ
కాల్స్ కాదు అవి ట్రాన్స్క్రిప్షన్స్
ఆహా గవా
కాల్స్ కి ఎక్కువనే వతాయి టూ ఫిఫ్టీ మాట్లాడితే
ఉమ్ హు కాల్సే ఎక్కువ కాల్సే ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కువత్తాయి అనుకుంటా
ఆ నీ నెంబర్ కాకుండా పక్కన వాళ్ళ నెంబర్ పెట్టుకోవాలి మరి అంతే కదా ఇప్పుడు నీది అయిపోయింది తర్టీ అయిపోయింది అనుకో మల్లి నీకు రాదు
రాదు కదే
హు అది మళ్ళీ
ఇప్పుడు మన కాల్సి అయిపోతే మళ్ళీ వేసుకో రాదు కదా మరి మళ్ళీ ఎట్లా వేయ్యాలి మీకు చెప్పడానికి
ఏం జెప్ప
చెప్తాన్నావ్ గదా
ఉమ్ నెంబరు ఉంది గదా అది నాదే
ఆ ఓకే లేదు మళ్ళా నార్మల్ కాల్ వత్తే ఏమన్న అనుకుంటరేమో అని
మెసేజ్ పెట్టు చూస్తా చేసినా ఏం గాదు
సరే తిన్నరా తిన్లే టిఫిన్ చేసారా మరి
ఎన్నిసార్లు అడుగుతరు చేసిన
ఉమ్ హు
మీరు డిగ్రీ ఏ అంటే ఇంటర్ ఏ బ్రాంచ్
ఎంపిసి
బాబోయ్ ఎంపిసి యా నాకా
ఎంపిసి చేసినా డిగ్రీలో బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్ దీసుకున్నా ఉమ్ అలా ఇప్పుడు తోటే హెచ్ వై డి వచ్చా సిక్స్ మంత్స్ ఏమో ఎంజాయ్ జేసినా మంచిగా పబ్బులని అవనీ మొత్తం దిరిగిన హైదరాబాద్ మొత్తం
ఉమ్
సిక్స్ మంత్స్ తర్వాత మా ఫ్రెండ్ ఒక కంపెనీలో రిఫర్ జేత్తే అందులో జాబ్ గొట్టిన మాన్యువల్ టెస్టింగ్ మీద అందులో టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన
ఉమ్ మరి ఎందుకు వదిలేసారు
అందు ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంత పెద్దగా ఏం ఉండ ఉండట్లేదు సో ఇగ ఆటోమేషన్ నేర్చుకున్నాం జావా ఇట్లా అవన్ని నేర్చుకున్నామని పేనియర్ మార్క్ మార్చ్ లో బంజేసిన మార్చ్ ఏప్రిల్ లో బంజేస్తే కోచింగ్ దీసుకున్నా ఇప్పుడు ఇంతవరకే చిల్ల్ అయితనే ఉన్నా
హు
ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇత్తే సెలెక్ట్ అయినా జూన్ ఫస్ట్ నుంచి రా అన్నారు గానీ నాకు సంబంధించింది గాదు జస్ట్ రూమ్ రెంట్ కోసం ఇంకోటి నా ఇగ యేటైనా బయటకి పోతే ఖ ర్చుల కోసం అని జేస్తా అది జేసుకుంటా మళ్ళీ ప్రిపేర్ అయ్యి
అదే బెటర్ ఇగ ప్రిపేర్ అయితనే ఉ న్నమ్ అనుకో అప్పుడు మనకు గిల్టి ఎట్ట వస్తది ఏం సంపాదించట్లేదు
ఉమ్ అదే ఇప్పుడు ఎటన్నా బయటికి బోవాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి ఊకే ఇంట్లోళ్ళను అడగడం మాళ్ళం ఏం జెప్
ఇంకా మీరైతే అసలే అడగలేరు
ఆ
ఇంకా మీరైతే అసలే అడగలేరు
మావోళ్ళు ఇత్తరు అడుగుతే ఇత్తరు గాని నాకే అడగబుద్ పైతలేదుగా ఉమ్ ఎట్లా మనకు ఒక నాలెడ్జ్ వత్తది ఇప్పుడు నేను జేసే యూఎస్ బేస్ మీద యూఎస్ వాళ్ళతో మాట్లాడు ఉంటది దాని వల్ల నాక్ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయితది ఉమ్ అదొక ప్లేస్ పాయింట్ అని జూసుకున్నా
అయితే నేను మామూలుగ చెప్ మా ఫ్రెండ్స్ బి టెక్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సీనియర్స్ బీటెక్ చేసిర్రు ఫోర్త్ ఇయర్ అయ్ ఫోర్త్ ఇయర్ లో కాదు థర్డ్ ఇయర్ లోనే అయిపోయింది అంటే థర్డ్ ఇయర్ ల్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్స్ ఎట్ల తెల్సా మంత్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్
ఉమ్ హ ఇస్తరు
అసలు మంచిగొచ్చినయ్ వాళ్ళకైతే వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు గేట్ కోచింగ్ కూడ ఇస్తరు అదే కాలేజ్ అంటే నారాయణమ్మ గేట్ కోచింగ్ ఇస్తరు జావా, పైతాన్, సి మంచిగ నేర్పిస్తరు అన్ని కాలేజ్ లెక్క గావు
నువ్వు కా ప్లేస్మెంట్ గొట్టాలనుకుంటే కాలేజీల్నే కొట్టాలె, బయటకచ్చినవంటే నీకు జాబే దొరకదు
అందరదే అంటరు
నిజంగదే నువ్వు బయట కాలు పెట్టినవా కాలేజీ నుంచి నీకు జాబ్ అనేది కష్టం నాన్ ఐ టి లో చేరాలి పోయి, ఐ టి కంపెనీలయితే కష్టం ఉమ్ అందులోనే నీకు ఎక్కువ ప్యాకేజ్ గుడ ఇత్తరు కాలేజీలోనే ఉమ్ మా డిగ్రీ కాలేజ్ ఏంటిదంటె చిన్నది అసలది కాలేజ్ ఉందో లేదో గుడ ఎవ్వలక్ తెల్వదు నేన్ కాలేజ్ కె పోకపోయేటోన్ని ఏదో అట్ల పోయి అచ్చేటోన్ని గర్ల్స్ సిక్స్టీన్ మెంబర్స్ ఉంటే మేం బాయ్స్ మెం ఫైవ్ మెంబెర్స్ ఉండేదల్లా
అవునా గర్ల్స్ విక్స్ బాయ్స్ కయ్య అంత తక్కువ
తక్కువనే
ఏ
టైం పాస్ కు పోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికే పోయేది కాలేజీకి ఉమ్ ఏం ఎంజాయ్ ఏమో నేనప్పుడు అమెజాన్ లో చేస్తుంటి జాబ్ కాద్ డిగ్రీ కాలేజ్ త్రీ ఇయర్స్ అమెజాన్ లోనే చేసిన మా ఊర్లోనే కాదు సూపర్వైజర్ నైట్ షిఫ్ట్ నైట్ నైన్ కెళ్ళేసి టూ త్రీ కచ్చేది ఇంటికి మా ఇంటి దగ్గరే అది ఆ అప్పుడప్పుడు ఫోద్ పీక్స్ టైమ్ లా మార్నింగ్ అయితది నైట్ నైన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకే వర్క్ చేత్తనే ఉండాలి అంటే దసరాకు దీపావళికి అప్పుడప్పుడు ఆఫర్స్ పెట్టినప్పుడు ఎక్కువుంటది వర్క్ ఆఫర్స్ లేనప్పుడు ఏముండదు టూ త్రీ అవర్స్ ల అయిపోతది రావచ్చు ఇంటికి లేదంటే అల్లనే ఆఫీస్ లోనే పండుకోవచ్చు మనిష్టం
పడుకొని తర్వాత ఎప్పుడచ్చేటోడివి మరి
డెలివరీ బాయ్స్ అందరు అచ్చిన్తర్వాత నేను లేసి అచ్చేటోడ్నీ ఇంటికి అచ్చి ఫ్రెషప్ అయి కాలేజ్ కి పోయేది
మళ్ళ కాలేజ్ కెందుకు పోకున్నా ఏం కాదు కదా
టైం పాస్ పోయేది ఇగ మన ఫ్యాన్స్ ఎదురుయుత్తరు కదా ఇగ కాలేజీ ల ఉమ్ మెమ్ కాలేజీకి బుక్ తీసుకోపోను పెన్ను ఏం తీసుకోపోయది ఒక్కొక్క బుక్ ఒక్కొక్క అమ్మాయి దగ్గర ఉంటది. ఏ పీరియడ్ అప్పుడు వాళ్ళ తీసుకొచ్చిస్తారు ఊపుకుంట ఓయేది బండి వేసుకొని ఆడ వేట్టి లోపట కుసోని అంటే ఏ సబ్జెక్ట్ కు వాళ్ళు ఇచ్చేది నోట్స్ రాసి చివరికి ఆళ్ళు రాసిచ్చేది వాళ్ళే మంచిగా చూసుకునేది వాళ్ళకు పానీపూరి తినిపిచ్చెది గంతే సాయంత్రం పూట కాలేజ్ అయిపోయినంక హ
విలేజ్ దగ్గరనా డిగ్రీ కాలేజు అంటే విలేజ్ లోన, సిటీ లోన అవునా సిటీ లోనే డిగ్రీ కాలేజ్ ఎవ్వరు రారు
ఎందుకురారు అస్తడు అమ్మాయిల అందరు వచ్చేది
ఓహో
వాళ్ళు తప్ప కుక్కరు కూడా మిస్ కాకుండా వచ్చాది మేమే బాయస్ము ఇద్దరమో ముగ్గురమో పోయేది ఏదైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడే ఫైవ్ మంబర్స్ కి ఫైవ్ మెంబెర్స్ అటెండ్ అయ్యేది ఇగ మిగత టైంలో ఇద్దరము ముగ్గురము అట్లా పోయేదిగా ఒక్కడైతే అస్సల్ కే పోకపోయేది
పోతే ఏమన్న చేస్తుందనే జోక్స్ చేసు ఉంచుకుంటావా
ఆ జోక్స్ ఏసుకుంటా, సార్లకు సెటైర్లు ఏసుకుంటా, తన్నుళ్లు తినుకుంటా ఉండేది. డిగ్రీ కాలేజీ లో కూడా బయట నిలబెట్టిలంటే అర్థం చేసుకో ఇగ ఇంత
వామ్మో మల్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందులో నువ్వు ఒక్కనివి బయటా
ఆ నా ఒక్కనే పోతా నా నాతో ఇంకొని పట్టుకొని పోతా వాడి ఏయావట్టే మాట్లాడిన వాడి ఏయవట్టే నిజం చెప్పేది వాన్నీ కూడా పంపించేది నాతో ఏవన్నో ఒకన్ని మళ్ళ ఒక్కనుంటే అటు ఇటు పోయేటప్పుడు చూత్తరు
అదే ఇద్దారు ఉంటు ఇద్దరునీ చుత్తరు
ఇద్దరు ఉంటే ఒకల మొఖం ఒకరు చూసుకుంటా నవ్వుతాం ఆడ కూడా
సిదబ్బ
డిగ్రీ ఎంజాయ్ చేసినం పై చ్చిగా
ఏమికు లేదా ఆ అంటే అట్లా ఇంకా చేయడం తెలియదు క్లాస్ లో అల్లరి చేస్తా కానీ మరి అంత చేయను
ఆ
మేము నాగగుర ఫేం ఇప్పుడు బి టెక్ కదా నలుగురం ఫ్రెండ్స్ ఇంకొక ఆమే కూడా యాడ్ అయింది మేమ్ చాలా క్లోజ్ చాలా డీసెంట్ అండి ఊకే చదవాలి చదవాలి లే అంట పిచ్చొల్లలాగ పిచ్చోవాళ్ళమే ఇగ ఏ ఏం చేయాలో అర్ధం కాదు ఎప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన అప్పటి నుంచి అనుకుంటాన్న ఎట్లా సేటీ లవ్వాలి, ఎట్లా సేటీ లవ్వాలి అసలు బయటికి పోతే బతక గలుగుతామా మా అనుకు అనేదే సరిపోతది ఎప్పుడు అదే ఆలోచించడం వల్ల ఇంకొకటి పడుకోడు పడుకోవడం ముచ్చట పెట్టడం పడుకోవడం ముచ్చ పెట్టడం బాగా చేసిన తర్వాత ఈ మామూలుగా మేము బుక్స్ పట్ ఎన్ని బుక్స్ పట్కపోయిన్నం తెల్సా ఫస్ట్ ఇయర్ లో మ్మ్ నేను తీను ఎమో ప్రాక్టీస్ కి ఒక బుక్ సబ్జెక్ట్స్ కి సిక్స్ టోటల్ సెవెన్ ఉండేటివి నేను ఎప్పుడు థర్డ్ ఇయర్ కదా నా దగ్గర కనీసం బుక్లే లేవు ఒక టూ ఉంటాయేమో దాంట్లో నేను ఎనుక తీత్త ముందు తీత్త మధ్యలో రాస్తా అట్ట రాస్తే అయిత
నెక్స్ట్ ఇయర్ పోతే ఆయనతో బుక్ కూడా ఉండదు ఇగ అగో అట్ల
అస్సలు బోను ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికే పోత
మ్మ్ ఎంత మంది ఉండేది మరి బాయ్స్
బాయ్స్ కాదు మాది ఓన్లీ గర్ల్స్ ఏ చిన్నప్పుడు నుంచి గర్ల్స్ ఈ ఎంజాయ్మెంట్ల తే మేము కూడా ఎంజాయ్ చేస్తాం మిస్ అయినా నిజంగానే నాకు అనిపిస్తది నాకు అసలు ఎలా ఉండాలో
మ్మ్
నేను చిన్నప్పటి నుంచి అంటే ఫిఫ్త్ వరకే స్కూల్ తర్వాత సిక్స్త్ నుంచి హాస్టలే
ఓకే
హాస్టల్ ఇంటర్ హాస్టలు బి
ఏది ఉన్నా కో ఉంటేనే ఎంజాయ్మెంట్ ఉంటది సింగిల్ సింగిల్ ఉంటే ఏం ఎంజాయ్మెంట్
నిజంగా మేము ఫీల్ అయి ఆ అవును నిజంగా మా కూడా ఎలా ఉండాలో తెల్వదు కద
మ్మ్ కో అయితేనే ఎంజాయ్మెంట్ ఉంటాయి నాకు ఇంటరు బాయిసే పైన గల్స్ కింద బాయ్స్ ఉంటాం వాళ్ళని చూడాలంటే బ్రేక్ లా ఏదోటి క్యాంటీన్ కి అని చెప్పి పోయి కావాలని మీదికి ఎల్లి చూసొచ్చేది